హలో మేడం బాగున్నారా అండి.
మేడం గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మేడం మేడం బాగున్నార్
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగున్నాను. మేడం మీరు బాగున్నారా!
బాగున్నాం. మేడం అన్నం తినారా మేడం మర్ మధ్యాహ్నం టైమ్ లో
లేదు మేడం ఇంకా తినాలి. వంట చేస్తున్నా మేడం తినాలి.
మేడం సమ్మర్ లో నిల్వపచ్చలేమన్న తినలే మేడం ఇం ఇంకా
హ్మ్
సమ్మర్ లో నిల్మపచ్చళ్ళు పెట్టాను. ఆ చే చేస్తున్నాను మేడం
ఏం కర్రీ చేస్తున్నారు
మా కర్రీ పాలకూర పప్పు మేడం, పాలకూర పప్పు మేడం
ఓకే మేడం చెప్పండి. ఇంకా ఏ
మీరు సమ్మర్ ఇంట్లో ఇప్పుడు నిల్వ పచ్చళ్లు పెట్టారా! మేడమ్ మీరు
ఆ మామిడికాయ పచ్చడి పెట్టాలి. గాని పెట్టలేదు. మేడం ఇంకా
అవునా మేడమ్ నేను పెట్టాను. మేడం
మా మమ్మీ వాళ్ళు పెట్టిస్తారు. మేడం నాకు కు ఎ ఇప్పుడు ప్రతీ సమా వేశ ఇస్ తేలవలకి మా మమ్మీ వాళ్ళే పచ్చడి పెట్టిస్తారు ము ఇంకా మీరే పెడతారా మేడం మాడికాయ పచ్చడా
ఆ మేడమ్
మీరే పెడతారా పచ్చడా
ఆ అవును మేడం నేనే పెట్టాను రెండు కిలోలన్నీ పెట్టాను మేడం
రెండు గిన్నెల పచ్చర పెట్టారా ఓకే ఎలా పెడతారు మేడం
మేడం మామూలుగా మామిడికాయలనీ వన్ డే ఒక టూ త్రీ అవర్స్ ముందు వాటర్లో వేసుకోవాలి మేడం కాయల్ని మామిడికాన్ని వాటర్లో వేసుకొని ఉంచు కొళ టూ అవర్స్ నుంచి దానికి మామూలుగా చెట్టు మించళ్లి దింపినా క దానికి కొంచెం రసం లాంటిది వొస్ తవి అలాంటిది వస్తది కాబట్టి పాటర్ ల్లో వేసి ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ తోట్టి మంచంతో ఊడ్చి ఆరబెట్టి అది వక్కలు కొట్టియాలి మేడ మం
ఓకే మేడం
ఆ ఒక్కలు మా సా తీసుకెళ్ళి కొట్టేస్కొని మసారు తీసుకెళ్ళి కొట్టిచ్ కొచ్చారు మేడం
అవునా ఓకే మేడం
నేను వచ్చే వరకి ధన్యాది మన మెంతి పొ మన మెంతి పొడి కొంచెం మేడం తర్వాత ఆ ఒక్ పొడి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లో ఫిఫ్ ఇ గ్రామ్స్ జిలకార ఎంపీ పొడిగొట్ కున్నాను మేడం
అవునా ఓకే మేడం
పావు కిలో ఎల్లిపాయలు పొట్టి తీసుకొని రెడీగా ఉంచుకున్నా మేడం
ఈ మోటర్ బ్యాంగ్ బే
టూ కేజీస్ కి పా టూ కేజీస్ కి పావు కిలో ఎల్లిగడ్డలు పడతాయి మేడం హాఫ్ కేజీ వరకు పడతాయి హాఫ్ కేజీ వరకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేయాలి ఆ బక్కలు తీసు వచ్చినాక దాంట్లో ఉన్న జీడి ఉంటది కదా మేడం
అవును
అదంతా సపరేట్ చేసి సపరేట్ చేసి మంచి ఆరబెట్ పెట్టుకోవాలి మళ్ళీ బక్కల్ని
ఓకే
ఆరబెట్టుకున్నాక ఒక మంచి పెద్ద డబ్బు మాలా దీసుకోని దానికి ఫస్ట్ ఎల్లీ ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ ని ముక్కలకి బట్టి తియాల ఫస్టు తర్వాత దానిమనా జిలకర్ర పొడి ఆవాల పొడి మెంతి పొడి వేసి వాటికి ముక్కలకు పట్టియాలి
ఓకే
వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా మొత్తం అన్నిటిక మిస్ అయ్యాక దానికి సరిపోయే అంత మరము సరిపోయంత సాల్ట్ రెండు కేజీల ముక్కలకి హాఫ్ కేజీ అంతా సాల్ట్ పడతది
ఓకే మేడం
కారపొడి ఎంత అంటే ఒకే ఒక పావకిిలో అ కారం పడతది
ఓకే
ఇ అవి అన్ని ఎసి మక్సీ మంచి కొంచెం కలుపుకొని ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మేడం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఆ ఒక బానేలు తీసుకొని కొని దాంట్లో ఒక కేజీ ఆయిలు పల్లి నూనె తీసుకొని వెడి చేసుకోవాలి మంచిగా మంచి మంచిగ వేడి అయినాక ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు తర్వాత ఎల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచిగా పొంగినాక దాన్ని మొత్తం సల్లార నివ్వాలి మొత్త మొత్తం కూల్ కావాల ఆయిలు
ఓకే మేడం
అయిన ఆయిల్ నీ వక్కలకి కలపాలిగా కలిపేసి మంచి గా అసలు ఆ పచ్చడి పెడిత్ అంటే మంచిగా నీట్ గా తలసానం చేసుకోవాలి ఇల్లు నీటిగ ఉంచు కోవలి ఆ అట్లాయినా అట్లా ఉన్నాకనే ప న పెట్టుకోవాలి ఇంగ పచ్చడి పెట్టిేసుకున్నాక ఇంగ మంచి ఒక జాడ ఇలా పెట్టుకోవాలి ఎత్తుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాతి మ లీ దాన్ని ఓపెన్ చేసుకొని మరి సాల్ట్ ఉప్పు కారం మంచిగా కలిసిందా కలవలేదా అన్ని మంచిగా సరిపోయినా లేదా చెక్ చేసుకోవాలి
ఓకే మేడం
తర్వాత ఒకవేళ ఏదన్నా తక్కువ అయితే ఏం చేసుకోవాలి డైరెక్ట్ కలపద్దు కదా అందులో ఉప్పు కాని కారం గాని కలిపొద్దు అయితే ఏం చేయాలి కొంచెం అంత అంత మళ్ళీ ఆయిల్ వేడి చేసి వేడి చేసి చల్లార్చిన దాంట్లో కారమున్ను ఉప్పు కలిపి ఇందులో కలుపుకోవాలి ఏమన్నా తక్కువ అయితే లేదంటే ఇక అట్లనే పెట్టుకోవాలి లేదంటే ఇవన్నీ కరెక్ట్ ఒంటె ఓ ఓకే మేడం అంతే చేసుకోవచ్చు ఏదన్నా డౌట్ ఉంటే అట్ల చేయాలి
ఓకే
ఇది మొత్తం వన్ ఇయర్ వరకు నిల్వ సేమ్ ఎప్పుడు ఎట్లా పెట్టి తే ఉన్నదో అప్పటి వరకు కూడా అట్లనే ఉంటది మేడమ్ అన్ని కరెక్ట్ గా కలిస్తే పచ్చల్లో
ఓకే మేడమ్ మ్
టె చేంజ్ కాకుండా ఉంటది మంచిగా అనిపిస్తది ఆవకాయ పచ్ సరి
త్త ఆవకాయ పచ్చడి బాగా గుర్తొస్తుంది మేడం. చాలా ఇష్టం నాకు కూడ ఆవకాయ పచ్చడంటే ఊమ్మ్
మనకు అమ్మ వాళ్ళు చే అప్పుడు వాళ్ళు అమ్మ వాళ్ళు చేస్తే మనం చూసేది ఇప్పుడు మనం
ఇప్పుడు మనం అవును మేడం మన పిల్లలకి కూడా రుచి చూపించాలి కదా దాన్ని రుచి రు చూపించాలి మనం
ఈ పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా బయటవి బాగుండవు మేడం మన ఇంట్లోవే మంచిగా ఫ్రెష్గా ఉంటయ్.
అవును మేడం
ఇంకా మీరేవన్నా నిమ్మకాయ ప క్షణాల్లో ఏమన్న పెడతారా మేడం నిమ్మకాయ పచ్చడి గాని
అవన్నీ పచ్చళ్ళు అన్నీ మా మమ్మీయే పెట్టిస్తారు మేడం నిమ్మకాయ పచ్చడ చింతకాయ పచ్చడ చికెన్ పచ్చడ ఆమ్ ఇంకా ఆమ్ ఇది మాడికాయ పచ్చడి
చికెన్ చికెన్ పచ్చడి తెలుసా మేడం ఎట్లా చేయొచ్చో
మేడం ఎప్పుడు చెయ్యలేదు గానీ ప్రొసీజర్ అయితే తెలుసు మేడం కాకపోతే ట్రై చెయ్యాలి ఒకసారి చెయ్యడం మంచి అమె మెత్తటి పీసులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని మంచిగా ఆయి లో డీప్ ఫ్రై చేయాలి చేసిన తర్వాత ఒక ఒక మంచి హాఫ్ కేజీ చికెన్ ఉందనుకోండి దానికి సరిపడా కారం వేసేసుకొని ఎల్లిపాయలు ఆ ఇంత ఉం ఆయిల్ ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి మేడమ్ అన్ని కలుపుకోవడమే ఆయిల్ లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చడిని
ఆహా ఏ దానికి సరిపోయే అంత కారము ఉప్పు అవన్నీ పట్టించి
పో ఇంత లాస్ట్ కి చివరిలో ఇంత లెమన్నీ లెమన్ రసాన్ని కొంచంత వెయ్యాలి లాస్ట్ కి దాంట్లో అది వేసి టేస్ట్ంగ్ ఇంకా బాగుంటది మేడం.
ఉ మేడం ఇంక చికెన్ పచ్చడి కూడా బాగుంటది.
పెట్టేరా మేడం మీరు పెడతారా చికెన్ పచ్చడా
ప్రాసెస్ కానీ నేను ఓన్ గా ఇప్పుడు పెట్టలేదు మేడం మా అక్క పెడతది మా అక్క పెట్టి పంపి ఇచ్చింది ఒకసారి చాలా బాగున్నది నేను కూడా ట్రై చేయాలి చేస్తా
అదే మేడం ట్రై చెయాలి ఒకసారి రాకపోతే అయితే ఏముంది మేడం యూట్యూబ్ లో చూడొచ్చు చెయొచ్చు ప్రాసెస్
అవును ఏ వంటకాల అయినా చేసుకోవచ్చు మన అమ్మ వాళ్ళ నుంచి అయినా తెలిసి చేసుకో
తెలుసుకోవచ్చు అన్ని అన్ని ఆన్లైన్ లో ఉంటున్నాయి మ చిగా ఏదైనా సరే మంచిగా రెడీగా చేసు చేసుకోవచ్చు
ఆ మేడమ్ ఇంకా మేడమ్ ప్రకృతి సమ్మర్ లో ఎట్లా మీకు ఇల్లులో వేడిగా ఎట్లా ఎండలు ఎక్కు
అమ్మా ఎండలు చాలా పే చాలా ఎండలు ఉన్నాయి మేడమ్ బయటికి వెళ్తే ఇట్లా మ స్కిన్ అయితే మొత్తం మంటలు మంటలేస్తుంది మేడమ్
ఆ అవును మేడమ్ అసలు ఈసారి ఈసారి అసలు మామూలుగా టెంపరేచర్ నలభై ఐదు డిగ్రీలు ముప్పై తొమ్మిది డిగ్రీలు అని చూపిస్తున్నారు కాగానీ రియల్ చెప్పట్లేదు మేడమ్ ఎందుకంటే జనాలు జనాలు తట్టుకోరు కదా తట్టు ఒప్పుకోలేరు కదా అందుకనే టెంపరేచర్ అనేది ఆ టెంపరేచర్ అనేది రియల్ చెప్ చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికున్నా మనము ఈ హీట్ భరించేదానికి
చాలా అవును మేడం చాలా తేడా ఉన్నది అసలు బయట ఇంటికెళ్ళేలాగా లేదు ఇంట్లో ఉన్నా కూడా అసలు కూలర్ గాలి కూడా సరిపోవచ
అసలు ఆ కూలర్ గాడి గాలి గాని ఫ్యాన్
ఏది సరిపడలేదు వేడి వస్తుంది ఎంత చ చల్లగా ఉ ఉందామ అని అనుకున్నా కూడా అసలు మొత్తం ఎటు ఏ గదిలోకి వెళ్ళినా
ఇప్పుడు మనం చైర్ చైర్లో కూర్చుంటే కూడా చేరువేడి కనిపిస్తంది ఉంది ఆ తర్వాత కింద కూర్చుందమన కింద బండ కూడా హీట్ అనిపిస్తుంది.
కొన్నా హీట్ గానే అంన్ పీస్తున్నాయి అంత ఇంకా స్టవ్ దగ్గరయితే మ్మ్ స్టవ్ దగ్గర అయితే నిలబడి లాగా ఉం లేనే లేదు మేడం ఆ వేడి ఈ వేడి అందుకే వీలైనంత తొందరగా లేచి పని చేసుకొని కూర్చ్ చేయడమే సరిపోతుంది
ఆ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ చేసుకుంటే అప్పుడు అంత హీట్ అనిపియట్లే ఇంగత్ ఆ తర్వాత లెమన్ టువెల్ తర్వాత వాల్ వంట రూమ్కి వెళ్తే మాత్రం ఇక ఫుల్ వేడి ఆ మంటకి మనం అందులో ఉండలేము.
పిల్లలు కూడా ఆగమాగం చేస్తా ఉంటారు. ఆ వేడికి ఇంకా చిరాకు ఎక్కువ ఉంటుంటది అసలు తలు
అవును మేడం హ్మ్ మేడం ఇంకా చెప్పండి తిన్నారా మర్ అయ్యాయో లంన్చు
తినాలి మేడం వంట అయితుంది చేస్తున్నాము ఇక పాప కూడా ఆకలిస్తుంది. అనేసి తాన్ అంటుంది ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాప పాపాదిసేస్తది ఇగా మ్మ్ ఓక్ మేడం
ఇంకా మేడం చెప్పాలి మేడం చెప్పాలి
ఇంకా ఏమున్నాయి మేడం విశేషాలు కొత్తగా మీరే చెప్పాలి ఇంకా మరి ఎటైనా వెళ్ళాలని అనుకోలేదా
ఆ అయితే సమ్మర్ లో ఇంత మేడం వెళ్నమ్మ అని అనుకొ కున్నాం కానీ ఊరిలో కరెంట్ ఉండదు అయితే ఈ ఇక్కడ ఇంకా ఈ ఎండలు ఇక్కడ ఇట్లున్నాయి. ఇంకా ఊర్లోకి వెళ్తే పిల్లలు అసలు ఎండలు తట్టుకుంట్రో తట్టుకుంట్ర అని వెల్లలేదు మేడం.
హ్మ్ అవ్నా ఏ ఊరు మేడం మీది ఇక్కడ
గర మేడం
పరకాల దగ్గర అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారా
టారు కాకపోతే అక్కడ చెట్లు ఉన్నాయి. లే కాని ఊర్లో ఇట్లుంటదంటే కరెంట్ ఊకే తీసేస్తాంటరు.
సమ్మర్ వచ్చేసిందంటే ప్రతి రోజు పవర్ పోతూనే ఉ
ఆ పగలు సా మళ్ళా రాత్రి పూట ఊకే తీసేస్తానే ఉంటాంటారు. ఇగ పిల్లలు ఇక్కడికి అక్కడికి వాళ్ళు సెట్ గారని అది ఇక కూల్ అయినాక ఒక టూ డేస్ అట్లా వెళ్ళొస్తాద్దాం. కాని ఇప్పుడు ఓద్దనే అనుకున్నాం మేడం
ఉ అంత అంతే మేడం వర్షాలు పడడం స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళేదే వెళ్ళేసి రావచ్చు. మళ్ళీ హాలీడేస్ కూడా వస్తాయి. కదా ఇంకా
అదే మేడం తిన్నాను ఎగ్ క్కువ సమ్మర్ కాబట్టి మజ్జిగ తీసుకోవాలి మేడం ఎండకు కంటే హీట్ కి మజ్జిగా తీస్ కుంటేనే కొంచెం బాడీలో హీట్ తగ్గి కుల్గుంటది మేడం పెరిగకంటే సల్ల ఎ క్కువగా తీసుకోవాలి.
అవును మజ్జిగ లాంటివి అట్లాంటివి తీసుకుంటేనే మనం ఏమన్నా ఉండగలుగు తాం లేదంటే అంతే హుహుహ్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ టెన్షన్ టెన్షన్ ఎ మేడం ఎలా వస్తారో ఏమో ఇ ఎండలకి
అవును మేడం కూరలు కూడా డీప్ ఫ్రై ల కంటే సూప్ పెట్
సూప్ బెట్టుకోవడమే బెటర్ మేడం అవును ఈ ఎండలకి ఆ ఫ్రైలు కూడా తిన నేలే మేడం హ్మ్
సరే మేడం మీ విలువైన మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడం మీకు కూడా ఓకే మేడం థ్యాంక్ యూ బాయ్ మేడమ్